ఏం చేస్తున్నావ్ రా
ఏమ్ లేదక్క
తిన్నరా అన్నం
ఆ తిన్నాం
ఆ తిన్నాం రా
అవునా ఏమ్ కర్రీ
రెండు పప్పులు కల్పి ఒక పప్పు వండినా
అవున
హె ఈ రోజు మా అత్తయ్య మా మామయ్య వచ్చిరు
ఊహు
ఇక మా అత్తయ్య ఉపవాసం ఉన్నది రోజ ఉన్నది ఇంగ మామయ్య ఉన్నాడు ఉరుండ్ సంవత్సరం నుంచి ఉంటుంది అప్పుడు ఈడున్నం ఇప్పుడు లేదు లే గాని అక్కడికి వెళ్ళినంకా ఇక అర్దం తెలుసు పోనీగా
మొత్తం పద్ధతిగా అయి పెన్ కాస్
ఎక్కడ పోయినాంక ముస్లిమ్స్ కదా వాళ్ళు కూడా
అవునా
హ్మ్మ్ అట్లనే అక్కడికి వెళ్ళినాక ఉంటుంది ఇక
మ్
ఏమో ఈ రెండు సంవత్సరాల నుంచి పోయిన స
ఏ అంటే ఏ అంటది బి అంటే బి అంటది అవునా